హై అండి బాగున్నానండి మీరేలా ఉన్నారు
పర్లేదండి ఏదో ఒక రకంగా ఉన్నాం
ఏదో ఒక రకంగా ఉన్న అంట ఉన్నారు ఏమన్నా అయిందా అండి అంతా ఓకేనా
ఏదో ఒకంటంటే జీ జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి కదండి జీవిత జీవిత తంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కదండి
ఉంటుంది కదండి అది లేకుండా ఉండదు కదండి ఇప్పుడు మాకుంది కదా ఆ ప్రాబ్లం మేము ఏమైనా బాగోలే బాగలేము అని అన్నామా అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి
ప
మాకా అండి వాటర్ రావట్లేదండి వాటర్ ప్రాబ్లం
ఎందుకలా
ఎందుకలా అంటే తెలిసిందే కదా అండి జనాభా ఎక్కువ ఉంటే వాటర్ రావు తక్కువ అయిపోతుంది అన్ని పెరిగిపోతాయి అలా ఉంటుంది కదా సో వాటర్ తగ్గిపోయిందండి మాకు
అరే మీకు అవగాహన లేదనుకుంటా జనాభా ఎకువ అయితే నీరు తగ్గిపోతుందా ఎవరు చెప్పారండి మీకు ఎందుకు
అంటే మనము ఉన్న ఏరియాలో మేముంటున్న ప్లేస్ లో మేము ఉంటున్న బిల్డింగ్లో మనుషులు ఎక్కువ అయ్యి వాటర్ వేస్టేజ్ అవుతే వాటర్ లాక్. ఒక వాటరే ఉంటుంది కదా అండి. మీరు సరిగ్గా అర్ధం చేసుకోవట్లేదండి నా మాటల్ని.
అవునా సరే అండి ఆహ్ చెప్పండి కాదండి. జనా జనాభా ఎక్కువైతే.
ఇవ మీ.
జనాభా ఎక్కువైతే. నీరు ఎలా తగ్గిపోతుందండి ఆహ్.
ఫస్ట్ నేను చెప్పేది వినండి. నేనేమంటూన్నా మనం ఉన్న ఏరియాలో నేనున్న బిల్డింగ్ లో మనుషులు ఎక్. ఎక్కువయి వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవుతే వాటర్ అయిపోతాయి కదండి తర్వాత వాటర్ కావాలంటే వాటర్ ఉండాలి కదా స్టోరేజ్ ఉండాలి కదా ఇక్కడ కాళీ అయిపోతే ప్రాబ్లమే వస్తుంది కదా. హలో. హలో.